హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయలేదండి కాలినే
ఆ ఇప్పుడు మనము ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందామండి
ఆ అండి
ఆ ఇప్పుడు ఏంటండి ఒక స్త్రీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంత కష్టపడుతుంది
ఆ పనులు చేస్తూనే ఉండాలండి పొద్దున్న లేచినప్పుడు నుంచి
ఆ ఏదో ఒక పని ఉంటుందండి కనీసం అబ్బాయిలకి బాగులేనప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి అలా అన్న ఉంటుంది కానీ ఒక అమ్మకి స్త్రీకి అదే అండి వాళ్ళకు మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉండాలి
ఆ చేస్తూనే ఉండాలండి వా రెస్టే ఉండదండి వాళ్ళకి అసలు
పోదు ఎన్ని చూసుకోవాలండి ఇంటిని చూసుకోవాలి పిల్లల్ పిల్లల్ని చూసుకోవాలి లీ
ఆ వంట పన్ వన్
వంట పని చేయాలి హస్బెండ్ ని చూసుకోవాలి
ఆ ఇంటి బాధ్యత తీసుకోవాలి
ఆ ముఖ్యంగా ఇంట్లో బాధ్యతలు ఒకవేళ ఇంట్లో అత్తమామలు ఉంటే అత్తమా మల్ని చూసుకోవాలి
ఒక స్త్రీ అయితేనే అవన్నీ చే
అవన్నీ చేయగలదండి స్త్రీనే అందరికి అన్ని అవ్వగలదండి
ఆ
ఇంకా ఏమండి పాపం పొద్దున లేచినప్పటి నుంచి పిల్లల క్యారీలు కట్టాలి
ఆఫీస్ కి కట్టాలి హస్బెండ్స్ కి
చూసుకోవాలి ఫస్ట్ ఇండ్లంతా ఫస్ టు ఒక స్త్రీ లేచిన వెంటనే ఇండ్లంతా ఆ అదేని కసువు చేసి ముగ్గు పెట్టి అప్పటి నుంచే స్టార్ట్ చేస్తుందండి ఒక్
ఆ అండి
నైట్ పడుకొని బెడ్స్ సర్ద్దేదాకా పడుకునే దాకా వర్క్ వర్క్స్ ఏ ఉంటా యి
ఆ అండి
ఉ ఇంకా ఏంటండి పాపం ఎవరికి బాగలేకపోయినా తనే మేల్కొని మరీ చూసుకుంటుంది
ఆ ఆ అవునండి
మ్ ఎంతైనా స్రి చాలా గొప్పదండి మ్ మ్ ఏమైనా చెయ్యగలదు
మ్ మీకు ఇష్టమైన టిఫిన్స్ ఏమండి
నాకు ఇష్టమైన టిఫెన్ అండి నాకైతే నా మన ఆంధ్ర స్టైల్ ఉగ్గాని బజ్జీ అం అంటే చాలా ఇష్టం అండి
చాలా బాగుంటుందండి
తర్వాత నాకు పూరి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం అండి
కాంబినేషన్ చనా
మీకు ఒక ఫెస్టివల్ తెలుసా మీకి
ఏం ఫెస్టివల్ అండి
టే అదేమో జ్యోతులు అని చేస్తారు
ఆ తెలుసండి ఆ చూసామండి అంటే ఎలా మీరు ఎలా చేస్తారండి
అంటే మప్ నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి ఎలా అంటే ఆ రెండు జ్యోతులకి అదేమో పైన తల పైన పెట్టుకొని పెద్దగా వాటిని తిరుగు తు డ్యాన్స్ చేస్తూ అలా జ్యోతులడిస్తారు అంటారు అదేనా
ఆ అదే అండి
ఆ మీకు
మేం చూడలేదు గానీ తెలుసండి అంతే
ఆ నాకు కూడా ఏంటంటే అలా తెలుస అండి మరి ఏమో ఆ జ్యోతులకి మ్ మేకను పొట్టేళ్ళును కూడా బలి ఇస్తారని తెలుసు
ఆఁ అది కూడ చేస్తారండి
ఆఁ అది కూడ తెలుసా మీకు!
ఆ తెలుసండి ఇట్ల బలీస్తారని చెప్పి
ఏ మనకు అంత తెలిసి తెలియని ఏజ్ ఉంటుంది కదా! ఆ టైముల్లో చూసానండి నేనైతే
ఆఁ బాగుంటుందండి చాన బాగా చూడొచ్చు
ఆ ఏమో అంటే చాల పైన ఏమో పెద్దగా ఉంటయి, వాటి పైన దీపం పెట్టుకొని జ్యోతులు ఆడిస్తా ఉంటా రండి
అవునండి
సరండి ఎంత కష్టం కదా అలా చెయ్యడం
చాల బాగుంటుందండి అసలు చాల కష్టం వాళ్ళకు చెయ్యడానికి కూడ
ఆఁ అలాంటివన్నీ అమ్మవార్లకి అట్లంతా చేస్తారం డి అంటే ప్రతిష్ట చేసిన ప్పుడు ఊర్లో జ్యోతులు కూడ అదే జ్యోతులు అంటారండి వాటిని
ఆఁ అండి
హ్మ్ ఇంకేంటండి ఇప్పుడు ఇంకా పీర్ల ఫెస్టివల్ వస్తుంది క
ఆఁ అది కూడ బాగ చేస్తారండి
ఆఁ ఆ ఫెస్టివల్ కూడ కొందరు రంగులు మెరుపులు పూసుకుంటారండి ఆ ఫెస్టివల్
ఆ అండి ఇది బాగ చేసుకుంటారండి
ఆఁ మీరు కూడ అలా చేసుకుంటారా అవేమో మెరుపులని చెప్పి చిన్న చిన్న బాక్సెస్
ఆఁ అవన్నీ పూసుకుంటా ఉండామండి చిన్నప్పుడు అంతా చిన్నప్పుడు బాగ ఎంజాయ్ చేసామండి
పోనే పోవండి ఫేస్ కి రాస్ కుంటే వాటర్తో తుడిస్తే ఇంకా అసలికే పోవు
అసల్ బోవు
కాదండి రంగులలోకి ఆయిల్ మన కొకోనట్ ఆయిల్ కలిపి రాస్తే వాళ్ళకి అసలు పోనే పోదండి
ఆఁ అవునండి
ఊరికే రంగులు ఊరికెనే సరదాగా పూసుకుంటే పొడి రంగు ఏమవ్వదండి, వాటిలోకి ఏమైనా కలి పి రాస్తే అసలు పోనే పోదు మ్ఁ ఇంకేంటండి
ఇంకేంటండి మీకు ఇష్టమైనా అంటే బిర్యానీ టైప్స్ ఏంటండి?
ఆఁ నాకైతే ఒక ఆ నాకు అంటే రోస్టెడ్ బిర్యా ని అంటే నాకు చాలా ఇష్టం అండి.
ఆఁ అది ఎలా చేస్తారండి అంటే అది రెసిపీ ఏమైనా తెల్సా అండి మీకి?
నేను అనుకుంటున్నా అంటే నార్మల్ ఇప్పుడు వెళ్తాము చికెన్ బిర్యానీ అని చెప్తే ఓన్ లి పెద్ద పీసెస్ వేసేసి, నార్మల్ గా బిర్యానీ ఏసేసి, అట్ల ఇస్తారండి!
హఁ అండి
టే నాకు తినాలనిపించదు కానీ దాంట్లో టైప్స్ అంటే బాగా రోస్ట్ చేస్ తారని నేను అనుకుంటున్నా!
ఆ అండి
ఆ అంటే పీసెస్ ని మంచిగా రోస్ట్ చేసి ఫ్రై ని ఇంకా మంచిగా అలాఅలా అనేసి అలా చేస్తారు అదే అదే అనుకుంటున్నా నేనైతే
ఆ అండి అదే అండి
ఆ మీరు కూడా మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా బర్గర్ ఇవి తింటారా
ఎక్కువ తినేదే నండి కానీ హెల్త్ మంచిది కాదు అవి తినకూడదు ఎక్కువ
ఆ ఎప్పుడో అండి క్రేవింగ్స్ అయినప్పుడు మాత్రమే తినాలి అట్లాంటివి
అవునండి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చాలా చాలా తినేస్తున్నారండి అవే హెల్తీ ఫుడ్స్ తీసుకోవట్లేదు అందరు సో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చాలా
అమ్మాయిలు కూడా ఏజ్ లో చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నారండి
అవును
ఈ ప్యాకెట్ మిల్స్ వల్ల ఈ పిజ్జాస్ అంటా బర్గర్స్ అంటా ఔట్ సైడ్ ఫుడ్ వల్ అండి అలా
ఆ అవునండి అలా అంతా తినకూడదు
ఆ చాలా మంచిగా ఉ చేయాలండి ఓన్లీ ఫ్రూట్స్ లాగా మిల్క్ లాగా అలా అంతా అంటే హోమ్ మేడ్ ఫుడ్డే చేసేలాగా ఏమైనా రెసిపీస్ ఇంట్లో చేసుకునేట్ ఉంటాయి చూడండి అంటే ఇప్పుడు కార కారగా పూస పూసగా
ఆ అండి
ఇలాంటి వాళ్ళ వర్క్ చేయాలండి అప్పుడు వాళ్ళకి ఆ పిజ్జ తినాలి బర్గర్ తినాలి
ఆ
అవి పైగా ఎన్ని రోజుల నుంచో స్టోర్ చేసి పెట్టుకుంటారండి
ఆ అండి
కానీ మనం అన్ని అలానే తింటాము
ఆ మనమన్నీ అలానే తింటామండి అవన్నీ తినకూడనివే తతింటామండి హెల్తీ ఉండేవి తినము మనం ఎప్పుడుంతే ఫ్రూట్స్ ఇవన్నీ మంచి తినాలి అవి తినకుండా బర్గర్లు పిజ్జాలు పాస్తాలు అవన్నీ తింటాము
ఈ మధ్య తెలుసామండి ఒక ఫ్రూట్ బాక్స్ అని చెప్పి ఒక బాక్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంటుందండి దాంట్లో ఫస్ట్ ఏమి కొంచెం మస్క్ మిలాన్ ఫ్రూట్ నెక్స్ట్ తర్వాత ఆ కివి ఫ్రూట్ అనమాట ప్రొమోగ్రానేట్ అంట అట్లన్నీ ఒక ఫ్రూట్ పెద్ద బౌలే వస్తుందండి
ఆ బాగుంటదండి చానా
అది తినాలంటే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యి అవైలబుల్ లేకపోయినా అట్లాంటి ఒక బాక్స్ తిన్నా కూడా చాలా హెల్దీ అండి
ఆ అండి
ఆ మీకు కొబ్బరి బొండం ఇష్టమా అండి కొబ్బరి బొండంలో లోపల
ఆ బాగుంటదండి నేను తింటాను చానానే
తాగేసిన తర్వాత అది మందం ఉండకూడదండి కొబ్బరి చాలా లేతగా ఉండాలి చాలా బాగు ఉంటుంది
ఆ అండి
ఎంత బాగుంటుందండి నేను కూడా చాలా రీసెంట్ గా తిన్నా చాలా బాగుంటుంది
ఆ చాలా బాగుంటదండి నేను ఇప్పుడు తిన్నాను కొబ్బరి నీళ్లు బాగుంటాయి అందులో కొబ్బరి బాగుంటదండి
అ కొబ్బరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు తెలుసా అండి కొబ్బరి దాంట్లో సౌండ్ రాకపోతే నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నట్లనమాట అంటే చాలా ఫుల్ గా ఫుల్ అయిపోయి ఉంటుంది కదా పచ్చి టెంకాయలో
ఆ అలానే అండి
ఆ అదేంటో అండి ఎంత డిఫరెన్స్ లోనా పచ్చికొబ్బరికి అదేమి వందు ఎండు రా అని చెప్పి మనము కూరలేకేసుకుంటాము
ఆ అండి
కొబ్బరిని అలా తినలేం చూడండి మనం
ఆ ఆ అవునండి ఆ కొబ్బరి వేరే ఇది వేరే అండి
ఆ అలా ఉంటుందండి అయినా ఈ సమ్మర్ లో అలా కొబ్బరి బొండం కొట్టిచుకొని ఆ దా అన్నే స్కూల్ లాగా తీసుకొని తింటే చాలా బాగుంటుంది
ఆ అండి
మీరు తిన్నరా ఎప్పుడైనా కొబ్బరి స్పూ కొబ్బరి స్పూన్ లాగానే
ఆ తిన్నామండి చానే కొబ్బరినీల్ తాగి అక్కడే వెళ్ళి ఎవరో ఒకరిని వాళ్ళ షాప్ వాల్లని అడిగితే వాళ్ళు అలా చేసి
ఆ చాలా బాగుంటుందండి ఫస్ట్ వాళ్ళు కొట్టడమే స్కూల్ ని కొడతారు
ఆ ఆ అండి
చాలా బాగుంటుంది తాటి ముంజలు కూడా తాటి ముంజలు ఇలా తీస్తే దాంట్లో కొంచెం వాటర్ వస్తుంది
అదేంటో కానీ ఆ స్పూన్ తో తింటేనే టేస్ట్ అండి చానా
చాలా నిజం గా అంటేనే అది కూడా చ్ ఆ అంతే స్కూ తింటది కొబ్బరి స్పూన్ అది కొంచెం లేతగా పచ్చిగా అట్లంతా తగులుత ంతదిని
ఆ అండి
మరి ఇప్పుడు ఈ సమ్మర్ లో తాటి ముంజ లండి
ఆ అండి
ఏ ముంజలు
ఆ తింటామండి అవి కూడా చానా బాగుంటాయి అవి కూడా హెల్త్
వాటర్ కంటెంట్ అండి దాంట్లో నుంచే అండి కళ్ళు అంటారు
ఆ అదంతా వస్తదండి
ఉం ఇప్పుడు ఎవరికైనా స్మాల్ పార్క్స్ వచ్చినా అట్లంతా వచ్చినా కూడా కళ్ళు అని చెప్పి అది తాగాలంటారండి ఆ హెల్త్ కె కళ్ళు చాలా మంచిది అంటారండి మీకు తెలుసా అది
ఆ తెలుసు అండి బాగుంటాది
ఉం చాలా బాగుంటుందండి నాకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు అలా వస్తే కళ్ళు తాపూచ్చాలండి నాకు కూడా
ఆ అండి సరే అండి బాయండి
ఆ సరే అండి బాయ్ అండి
ఆ బాయండి